ఏతీయ్రా ఆ పాట మా రూమ్ పిల్లకాయలూ పాడే పెట్టారండి ఎన్నాళ్ళు నాకేం లోటు తెలిసిందిరా ఈవే అ నువ్ వాళుతుంటే తీర్చాలిరా ఈ పాట మీకు ఏ సినిమాలో లోనేదో తెల్స అండి
ఏమో తెలిదండి ఆ పాట వినట్ కూడా లేద్నాకు
అల్లు అర్జున్ ది అండి మిక్ గుర్తులేదా ఆ అవును అండి అల్లుఅర్జున్ గారి
నాకు ఇష్టమైన ఆ నాయ్కుడు అల్లుఅర్జునే అండి ఆయన పాటనే నేను గుర్తుపట్టలేకపొతున్నాను
ఎమ్ఎల్ఏ యు ఆర్ మై ఎమ్మెల్యే ఈ సాంగ్ విన్నారండి ఆ సినిమా లోనిదే
ఆ విన్నాం విన్నాం
ఆ ఆ సినిమాలో లోనిదే అండి ఆ ఏదో అండి మీ మీకు నచ్చిన నచిన్న చుడు చాలా సినిమాలు తిస్తారండి సో దాంట్లో నేను చెప్పలేేను ఏ చిత్రంలొనిదని ఏం మూవీ లోదిడో నేన్ చెప్పలేను ఎగ్జక్ట్గా
నన్ నేన్ చిన్నప్పుడు చిత్రాలు సిన్మా చిత్రాలు బలే చూసేదాన్ని అందుకు చాల బాగా గుర్తుపట్టగలను
ఉ
మరి మీకు ఇష్టమ చిత్రాలు చూడ్డం
ఆ ఇష్టమేండి మరీ అంత ఎక్కువ కాదు ఆ వెన్సడే సిరీస్ చూడ్డం ఇష్టమండి
ఆ అయన్నిసార్లు చూస్తమండి నాక్ బోర్ కొడుతుంది నాకు నచ్చదేనచ్చదండి మీరేమైనా అనుకోండి
ఆ ఎందుక్ నచ్చలేదు నీకది మీకది ఎందుకు నచ్చలేదు మీరు వివరించగలరా
వివరించడానికి ఏం లేదండి దానికన్నా నేను చాలా గొప్పవైనవి చాలా మంచివి చాలా
కానీ అది నాకు నచ్చిందండి దాని తర్వాత ఏది చూడాలని కూడా అనిపిలేదు ఈనాటికి ఏమైతుందో అని తెలుసుకోవాలని ఆత్రుత్ తృతగా ఉందండి ఆ వెన్స్డే చేసే వెన్స్డే ఆడం చేసే ఆ చెప్పండి
నాకు నేను మీరు బాదపడకపోతే ఒకటి చెప్తాను
ఆ చెప్పండి
నాకు నాకు అది చూసిన తరువాత అసలు ఆ దాన్ని ఇంకొక అది దాని తరువాయి వచ్చే సీజన్ కూడా చూడాలని అనిపించట్లేదు తెల్సా అండి
ఏంటండి
ఉ అంటే నాకు ఆ దానికన్నా చాలా ఇష్టమైనవున్నాయి ఇది నేను చూసి సినా వాట్లో నాకు అతి తక్కువగా మక్కుపోయిన ఆ సిరీసండి
హరే ఇంకేది ఇష్టమండి మీకు ద యంగ్స్ లీడన్ ఇష్టమా యంగ్ స్లీడన్
యంగ్ చిల్డ్రన్ ఆ యంగ్ చిల్డ్రన్ కూడా ఇష్టమే కానీ ఇంకా చాలా పెద్ద పెద్ద ఉన్నాయి నచ్చిన
ఇంకేది నచ్చిందండి మీకు
చాలా ఉన్నాయండి అది మీరు
మీరు ఇది సినిమా చూసారా ద ఆర్ట్ టఫ్ కొరియా సమ్థింగ్
ఆర్ట్ ఆఫ్ కొరియా ఆహా లేదండి
లాంగ్వేజ్ ఆఫ్ కొరియా సమ్థింగ్ ఏదో
కొరియన్ మూవీస్ జాపనీస్ మూవీస్ ఏమి చూడలేదు రెండు తప్ప ఒకటి స్క్విడ్ గేమ్ చూసాను ఇంకొక ఒకటి ట్రైన్ టు భూసాన్ ఈ రెండు తప్
ఏది చూసారండి
స్క్విడ్ గేమ్
ఉమ్ ఇంకా అది స్క్విడ్ గేమ్ ఎవరిదండి జపనీస్ దా
ఆహా కొరియన్వే
ఒ ఇంకండి
ఇంకొకటి ఆ ట్రైన్ టు బూసాన్ అని జాంబీ మూవీ బాగుంటది ఎ ట్రైన్ టు బూసాన్ ఎ ట్రైయిన్ టు బూసాన్
ఆ అలాన్నే మీకు నచ్చాయండి
ఆ అవి రెండు నిజంగానే చాలా నచ్చాయండి స్క్విడ్ గేమ్ అయితే చాలా బాగా నచ్చింది
ఉ మనము నూట నలభై రూపాయలు కట్టాము దేనికో అది మీకు గుర్తు తుంద అండి
మీరు కట్టారండి ఎడ్రెస్కి
ఏంటండి ఆ కట్టారం కట్టానండి దాన్ని ఏం చేయాలండి నాకు అర్ధం కావట్లేదు
మీకు కావాల్సిన కోర్సెస్ని ఎన్రోల్ అయ్యి వాటిని మీరు మీరే చదువుకో చదువుకోవాలి ఆ తర్వాత వాళ్ళు ఇంటర్షిప్ సర్టిఫికెట్ ప్రొవైడ్ ఆ ఇస్తారనుకుంటున్నానండి
ఊ మ్
కానీ నాకైతే నచ్చట్లేదు నువంతా
మీరు ఎన్రోల్ అయ్యారా అండి
లేదు లేదు అండి
ఎలా ఎన్రోల్ అవ్వాలో తెలుసా అండి మీకు
ఆ తెలిదండి
ఉ ఎవరిని అడిగితే తెలుస్తుందండి మనకి దాని గురించి సమ్మా దను
తరగతి గదిలో ఉన్న రో ఆ క్రమ సంఖ్య ఇరవై నాలుగు క్రమ సంఖ్య ఎల్లి మూడును అడిగి తెలుసుకోవాలంటే వాళ్ళు తెలుసుకోండి లేకపోతే ఆ మన సగేలీలు ముప్పై ఎనిమిది అరవై తొమ్మి
రాహుల్ సార్ని అడగాల అండి
ఆ లేకపోతే ఆ రాహుల్ ఉండల్ సార్ని అడగండి చెప్తారు
హలో
ఆ వినిపిస్తుంది చెప్పండి చెప్పండి హలో భార్గవి హలో హలో భార్గవి
హలో గంగోత్రీ
వినిపిస్తోంది మళ్ళీ ఎందుకు చేస్తున్నావ్
సారీ సారీ హుమ్ అంటే నేను ఒక జూనియర్ పాప టెక్స్ చేసింద ఇది ఫోన్ ఇంపయట్లేదు కదా స్పీ కర్లేదు దీనికి బొకడ ఆ టెక్స్ చేసా
కాని ఎందుకు నాకు నువ్వు ఇంకా కాల్ చేస్తున్నట్టే వస్తుంది
కాల్ చేస్తున్నట్టు వస్తుందా
సమ్ వన్ ఇస్ కాల్ యు
నేను కాల్ ఏం చెయ్ అది కాల్ లోనే ఉంది అంతే
ఏమోలే స్ట్రక్ అయింది అనుకుంట
దేంట్లో కాల్ చేస్తున్నట్టు వచ్చింది
దీంతో నుంచి నువ్వేం కలబట్టట్లేదు పది నిమిషాల తర్వాత కలబడతాన అంటే
హ్మ్ సరే ఇంకా మీ రూమ్ లో ఎంత మంది జనాలు ఉంటారండి
మా రూంలో మామూలుగా అయితే ముగ్గురు ఉంటారండి
ఊ మ్
ఊరేలింది ఇంకొక అమ్మాయి నాతో పాటు ఉంది అంతే అండి
ఓ
మీ రూమ్ లో ఐదు మంది ఉంటారు కదండి
ఏంటండి ఆ మా రూమ్ లో ఉన్న ఐదు మందితో ఐదు ముంది లొ ఒక పిల్ల ఊరి కెళ్ళిందండి ఇంక ఇద్దరు రేపు వెళ్ళిపోతున్నారండి ఇంకో పిల్ల మోన్నాడు వెళ్ళిపోతదండి
మీరేప్పుడు వెళ్తారండి
మ బుధవారం సాయంత్రం వెళ్తామండి
మంచిదండి బుధవారం సాయంత్రం నేను ఒకవేళ వెళ్తా
హ్మ్ సరేనండి అందరం కలిసి వెళ్దాం మీరు నేను థర్టీ ఎయిట్
హ్మ్
హ్మ్ మీ పిజిలో సిలిండర్ తొ చేస్తున్నారా కట్టెలు పెట్టి చేస్తున్నారా అండి
అదే నాకు అర్థం నాకు అద అర్థం అదే అర్థం దం కావట్లేదండి బయట పోయి మంటిస్తున్నారు అక్కడ చేస్తున్నారు ఇక్కడ చేస్తు
బయట ఓవరక్షనకండి అండి ఎవరనా వచ్చి అడిగితే అక్కడ చేసామని చూపించడానికండి
అదె అర్థమయింది కానీ దోశ ఏయరు ఎందుకు దోశ వేస్తున్నారో అర్థం కావట్లేదు
దోసే లోపల చేస్తున్నారా బయట చేస్తున్నారా అండి
లోపల ఈరోజ్ పొద్దునే ఆ అదె అర్థం కాట్లేదు చేన్ గ్యాస్ అయిపోతే మళ్ళీ ఇప్పుడు
బ్రో మాకు దోశలు లేవని మేము బాధపడుతుంటే దోశలు పెడుతుంటే తిన్నికి బాదం బ్రో నీకు ఇన్వెస్టిగేట్ చేస్తావ్ ఏంది బ్రో ప
తిండానికి కాదు తినడానికి కాదం అస్ ఆగ్యాసు ఉన్నది ఆ గ్యాస్ ఉన్నది అత్యవసరమైన పరిస్థితుల్లో వాడడానికి ఎందుకంటే ఈ కాలంలో ఎక్కడ
బానేే కతల్పడుతున్నావ్ బ్రో నువు చిన్న కతలు కావు బ్రో సరే మమ్స్ పది నిమిషాలు అయింది హ్మ్ కాల్ మాట్లాడుదామా పడుకుందామా
చేస్తావంటే చేయి నాకు నావి నాలుగే ఉన్నాయ్
సరేనే పడుకున్నము రేపు చేస్తా నేను
సరే సరే అయితే
ఉమ్ సరే అండి బాయ్ గుడ్ నైట్ శుభరాత్రి
శుభరాత్రి అండి
ఆహ్ హ్